వినిపిస్తుందా?
పిస్తుందండి
ఏం జేస్తున్నరు
ఏం జేయట్లేదండి ఇప్పుడే కూర్చున్నా అండి, తిన్నామండి.
చాయిల్ తాగిర్ర అండి మరి?
ఇప్పుడే అన్నం దిన్నమండి గొంతులొ గొంతులో పోవద్దా అండి మేం దినేదే రెండున్నరకి మర బెడితే మూడయితది. అందరం పిల్లలు అందర వచ్చాక తింటామండి
అ
అల్ తని పండుకూరండి వేసేసుకోను పండుకూర నేను టీవీ చూసాను హలో
ఆ మాడికే పచ్చడండి మాది ఇయ్యాల
అవునాండి ఎట్ట చేసిరండి
మగ నిన్న మన నాలుగై వచ్చింది ఆ ఎట్లా చేసారంటే నూనె వేడి నూనె వేడి ఇంకక వే చెడి నూనె కారం ఉప్పు అన్ని కావాలి వాటితోని పచ్చడి వస్తారని తెలుసు కానీ ఆవల పొడి కూడా కావాలండి
ఆవా పోడు చాలలా
ఆ వేస్తారండి మీకు తెలుసా అండి ఎట్లా చేయాలో పచ్చళ్ళు
తెలివదండి నేను నాకు ఎక్కు రావు
మా మా నానమ్మ చేసిందిన్నమాట నేను తిన్నా బాగుందండి చ మా అయ్యలా మా పిన్ని ఊరు ముద్దలు పెట్టిందండి నాకు ఎంత నచ్చింది తెలుసా అండి
అవునండి ఇంట్లో దన్లేదా అయ్యారా
ఒకే పచ్చడా పచ్చి అన్నం అన్నంలా కలిపింది ఎంత బాగుందో టేస్ట్ అయితే
అవునా అండి ఆహా
పిల్లలలకు అట్లా దింపియండి బాగుంటది
అవునా మా పిల్లలు కాదినే పిల్లలు కాదండి వాళ్ళకి నచ్చింది తింటారు తినారండి వాళ్ళకి నచ్చితేనే తింటాడు నచ్చండి ముట్కోరు
అయితే మా ఇంటికాడ పెళ్ళి పనులు స్టార్ట్ అయినాయి అనమాట ఒకది పోవాలి ఇప్పుడు రేపెల్లిండి ఇప్పుడే బోవంలేండి రెండు మూడు రోజులు ఆగిపోవాలి చ ఇంకూ నా వారం రోజు రోజులు ఉంది పెళ్లికి వారం రోజుల ముందే రమ్మన్నారు మమ్మల్ని
అవునా
ఐదు రోజుల పెళ్ళి తెలుసా అండి మీకు
సలదండి నేన ఎప్పుడు చూడలేదండి
అయితే నా పెళ్ళికి పిలుస్తాలేండి ఇప్పుడు నాకు పెళ్లి అవుతుది ఒక వచ్చే సంవత్సరము అబ్పయి వచ్చే సంవత్సరము అప్పుడు మిమ్మల్ని వెలుస్తారు రండి నా పెళ్ళికి
అవునండి పిలుసార పిలవరో మీరు ప ఉండలేండి
విల్వమండి అట్లానే ఏం బోన్లేండి చెప్పకుండా
అమలులా అండి పని చేసుకునే వాళ్ళం
ఆయితే ఎందుకు పోయనా ఎందుకు భిల్వాం అండి కూలిపోయిని వాళ్ళు అయితే అన్నం తినారా అండి ఎవరైనా అంతే కదండి కడుపు పప్పుల బట్టటి అంతనే అన్నం తింటావా లేకపోతే ఎక్కువ తంటరా అండి
ఒకళ్ళ తెస్తే మా ఐదుగురు తిన రండి మా ఇంట్లో
అవునండి నేను కూడా మా ఇంట్లో తినాలండి
హిరాల ఎలా చీటీలు ఎలా రండి మాకు
అవునండి మాకు పాల బిల్లు ఇంటి బిల్లు ఎన్ని బిల్లులు తెలుసా అండి ఒకటో తారీఖు రాగానే
అవునా మాకు ఫస్ట్ వచ్చిందంటే మాకు ఫస్ట్ వచ్చిందంటే భయం భయం అవుతుందండి ఇరవై తారీకుు అక భయంమండి చేతిలు ఉంటాయండి మాకు నెల నెల చేతలు పెట్టుకునేరు
అవునా అండి చిట్టీలు కూడా కట్టాలా అండి
ఆ నెల నెల వాడుకున్నప్పుడు తెచ్చుకున్నప్పుడు కట్టకుంటే తెలుస్తారండి మా ఊళని ఆ ఆ
ఇంకేంటండి విశేషాలు
ఏం లేదండి చెప్పాలండి
మేము ఎలా నిమ్కాయలు ఆ పుచ్చుకాయలు తెచ్చుకున్నాంమండి పుచ్చకాయలు తెచ్చుకున్నమండి పండ్లు మార్కెట్కి పోయి పుచ్చుకాయలు మిడి పండ్లు మామిడి పండ్లు వస్తున్నాయి తె తెలుసా అండి మీకు
ఆ చూసినా అండి పొద్దున ముంజలు వస్తే తెచ్చుకున్నాం అండి
మేము యాభై రూపాయల కిలో యాభై రూపాయల కిలో మామిడి కాయలు తెచ్చు తెచ్చుకున్నాం అనమాట మామిడి పండ్లు
అవునా అప్పుడే వస్తున్నా అండి
ఆ వస్తున్నాయండి దాంట్లో ఏముంది
అవునా ఆ ఏమో నేను ముంజలు తెచ్చిండు మా ఆయన
బాగుంటాయండి నెక్స్ట్ చాలా ఇష్టం అందులో లోపల కళ్ళు ఉంటది ఆహా ఎ ఆ కళ్ళుకి చేపలు పెట్టుకొని తినాలి అండి మా ఇంటికాడ ఎట్లా బాగుంటది తెలుసా అండి నేను అట్లా తింటా అనమాట
అవునండి కళ్ళు తతారండి
ఏ తాగుతా అండి మందు తాగుతా కళ్ళు తాగుతా బీరు తాగుతా అన్ని తాగుతాండి నాకేం ఏమైందండి
ఆ ఏమో త తర్వాత ఆగరా అ కిట్టింద
కళ్ళు తాగితే మంచి మంచిదేనండి కళ్ళు తాగితే ఆడపిల్కి ముఖపిల్లకి ఏం ఉండదండి అది ది దేవుడిచ్చిన వరం అండి చెట్టుకొచ్చింది
ఆ
మా ఇంట్లో మా నాన్ననే పోసాడు అనమాట కళ్ళు గ్లాసులల్లా
ఆ
చల్లవా చల్లగా అంటదండి మా మా నాన్నగారు నేను మా అమ్మగారు కూర్చొని తాగుతాం అనమాట ఏది చల్ల ఆ కల్ళు తెలకల్లు తెలుసా అండి మీకు తెలకల్లు అ
తెలవదు తెల్ల తెలకల్లు తెలివదు ఎర్రకల్లు తెలదుండి
ఆ తెల్ల కళ్ళు ఒక్కటి తెలుసండి మా నాన్న పెడి వస్తాడు అనమాట మాకు మస్తు పోసాడు గిలాసులు అతోటి బాటి లా కొనుక్కొని వస్తాడు యాభై రూపాయలకి
మేము యాపిల్ జ్యూస్ దాతాం మ్యాంగో జ్యూస్ దాగుతాం అండి
జ్యూసులు పడవండి మాకు చెట్టుకొచ్చిన పా ఆ చెరుకు రసమే అదే రావాలి మాకు ఇష్టం మీరు చెరుకుూరుసలు మీరు చెరుకురసంద ఆగిరాండి మేము శివరాత్రి అవునండి మీరు శివరాత్రికి ఉపవాసం ఉంటారా మీ ఇంట్లో ఎవరైనా
ఉంటారండి మాయన ఉండేది ఇప్పుడు ఈ చేతగాట్లు లేదని మామూలు దేవుడి కాడిపోయ వచ్చి తినేదండి
మరి మీ ఇంట్లో ఎవ్వరు ఉండారా అండి ఒక పొద్దులు
మా అమ్మాయి ఉంటద ఏంటి నేను తింటానుంది
మీరు తింటారు మీ నాన్ని మీ ఆయన తింటారు మీరు తింటారు కానీ మీ అమ్మాయి మాత్రం తినదు అంతే
ఆ ఒక్కదే తినదండి ఆ ఇకా అట్టే ఉంటది గుడి పోయచ్చాక తినదు వంట చేసాక తింటదండి
అవునా అండి అయితే మాకు కూడా ఒక ఆమె ఉంటదం మామాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న తింటాడు వాళ్ళ నాన అంటున్నా వాళ్ళ బాబాయ్ కూడా తినడండి మా బాబాయ్ మాకు తెలిసిన వాళ్ళ బాబా బాబాయి వాళ్ళ ఫ్రెండూ అసలు వాళ్ళిద్దరు గుడికి పోయిచ్చిరంట ఒక రోజు మంచిగ వాళ్ళు దర్శనం చేస్ కొని వచ్చినాకనే అన్నం తిన్నరన్నమాట
ఉహ్
తెలుసా అండి జాగారం చేస్తారని నైట్
మేము పోతాం కై పోతాం వస్తాం అంతే
మేం కళ్యాణం కి పోతమండి మస్తు జరుగుతుంది మా దగ్గర అయితే వెయ్యి మందికి పెడతరండి భోజనాలాడ
మాకు అంతే అండి ఈడ మా ఊర్లో బాగు వేస్తారు బోయి నాలుగు పెడతార రడ్డు ప్యాకెట్లు అన్ని ఇస్తారండి మాకాడ రెండు రెండు ప్యాకెట్ దితెచ్చుకుంటాం
మ్మ్ అవునండి అయితే ఇప్పుడూ మాకు గ్యాస్ దొరుకుతలేదు పెట్రోల్ కూడ దొరుకుతలేదండి మా దగ్గర అస్సలే లేదు జాగ్రత్త వాడుకోండి ఎక్కువ వాడక కండి
ఆ అందుకనే కరెంట్ కుక్కర్ కొనుక్కున్నా అండి
అవునా మీరు ముందు జాగ్రత్ త బానే ఉంది కదండి మీ ఇంట్లో మీ అమ్మాయి బాగ తెచ్చింది అనుకుంట కదా
మా అమ్మాయి కాదండి మా ఆయన గారు అండి మా అమ్మాయికి ఇంకా జాబ్ బూ రాలేదు
ఓ వస్తది లేండి ఎందుకండి వస్తది వస్తది ఏం కాదు లేండి వస్
మా అమ్మాయికి జాబు చూసుకుంటుంది వస్తే ఫస్ట్ జీతం అందరికి ఇస్తదంట అండి తావతా దేవుళ్ళకి ఇస్తదంట
అవునా అండి
ఆ పెద్దోళ్ళకి ఇస్త్యాక మాకిస్తదంట అండి
మంచి పనే కదండి ఉద్యోగం జేసి పా సంపాదిస్తే
అవును అన్నీ మా ఆయన చూసుకోవాలండి ఇంట్లో మాఆయనైతే కొ మాయనదే కుంటే మాకు ముడ్డి మారుతదండి
ఆహు అవునా అండి అతే మరి మీ ఆయన కాకుండ మీరు కూడ ఏమైన జాబ్ చే ఉద్యోగం చేయొచ్చు కదా అండి లు తోమడం బట్టలు పిండడం
మాకు రాదండి వండి పెట్టుకోవటమే ఎక్కువ
వస్తుదా అండి మరి మూడు పూటలు
అంతే తింటే తింటాము తినకుంటె తినము
ఉపవాసం ఉంటారా అండి
ఆ ఉంటామండి ఉంటాం ఒకరోజంత ఉండమన్నా ఉంటము
హ్మ్ హ్ అవునా మీ నా మీ ఆయన గారు పైస్ లు తేకపోతే ఉపవాసం ఉండండి మరి ఇగా
ఆ ఉన్నాయి అలా తీసుకోటం కారం వేసుకొని తింటాం పది రకాలు నమ్మ అది పదిరక్ కాలు తింటారు ఒక రకం ఉన్నమ్మా ఒక రకం తింటారండి మాకు ఉన్నప్పుడు ఉంటాయి లేనప్పుడు లేవు అని చెప్తాం భయం ఎందండి అవున తినేకాడా ముఖం మీదే చెప్పేస్తండి ఎవ్వరోచ్చినా ఉంటనే పెడతారు లేకుంటే లేదు అని చెప్తాము అంతే
ఐతే మా ఇంటి ఆడ ఒక ఒక ఆమె ఉంటదండి మస్స్తు మంచిదండి ఆమెకి పైసలు లేవంట అండి మేము పైసలు చందాలు అంటే ఇయ్యండి ఒక పది వేలు ఐదు వేలు అట్లా
అంతలేదండీ వెయ్యి రూ ఫలిస్తాండి నాకు చేత కాదండి
సరే అండి మీరు ఎంత ఇస్తే అంతేనండి ఆమెకి కొంచెం తక్కువ ఉన్నాయంట పైసలు మీరు ఇయ్యండి కొంచెం సహాయం చేయండి వాళ్ళకి అట్లాంటి
ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను బియ్యం తెచ్చుకోమందండి
ఆ బియ్యం కొనిపిస్తే మస్సు మంచిది తెల్ సాండి మీకు ఎంత పుణ్యం వస్తుందో తెలుసా పుణ్యం చాలా వస్తు వస్తదన్నమాట అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి
సరే అండి బియ్యం కట్టేపిస్తలేండి మాక్
మేము బియ్యం గొనిచ్ టప్పుడు మీకు కూడా చెప్తాము మీరు ఒక బస్సు ఇయ్యండి మేము ఒక బస్స బియ్యం ఇస్తాం వాళ్ళకి
ఆ సరే అండీ
ఇంకేంటండి
ఏం లేదండి
చాయ్లు తాగాలి మేము చాయ్ తాగాలని మా అమ్మ నాకైతే చాయే పెడ్
మేము చాయ్ దాగమండి ఎండాకాలం జాగుటనం మజిగ దాగస్తం ఉ మ నిమకాయ నీళ్ళు తాగుతాం జ్యూస్ మ్యాంగో జ్యూస్ తాగుతాం ఏదేనా సలదనం చాయ్ బంద్ చేసినా అండి ఎండాకాలం తాను
అవునా అండి ఈ విషయం నాకు అసలు తె ఛాయిలు తాగొద్దంటా అండి ఎక్కువ మంచిది కాదం ట లేండి మీరు మంచి పనే చేస్తున్నారా అండి
అందుకే నిమ్మకాయలు తెచ్చుకొని నిమ్మకాయ నీళ్ళు తాగుతాం ఆహ
ఆ అవునండి సార్ ఇంక ఇంకేంటండి
లేదండి తవా చేస్తాండి నా టైం అయితుందండి మా ఆయన లేచిండండి
సరే అండి మరి కట్ చేతున్నా అండి
తరాత చేస్తాలేదండి ఒక గంట ఆగి